హలో ఉమ్
నమస్కారం
నమస్కారం
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాను మీరు
మేము కూడా ఊరికే ఉన్నాము
ఉమ్
ఉమ్ మీరు ఉ ఎలాంటి పంటలు పండిస్తారంండి
నేన
మీరే యిలా
హా వారేపై ఎక్కువ పండిస్తారండి తర్వాత మొక్కజొన్న హరీష్ సీజన్ లో అండి
ఉమ్ వర్షాకాలం ఉంటారా అదేనా
ఉమ్ ఏమో అండి అది ఏ సీజన్ అని లేదుఅండి వాటర్ ఉంటే ఎప్పుడున్నవ్వండే యచ్చు
బాగున్నాయా మీకు వాటరు
ఆ మా ఊర్లో చెరువు ఉందండి దా అవి వదిలినప్పుడు అందరుూ వేస్తారు వాటర్ ఉన్నళ్ళ వాటర్ ఉన్న వాళ్ళు ఇయర్లీ టూ టైమ్స్ వేస్తారు వాటర్ లేని వాళ్ళు చెరుర్లో నీళ్ళు వదిలినప్పుడు వేస్తారండి ఉమ్
ఇంకా ఏమేమి పండిస్తారం
ఇంకా ముొక్కజొన్న వేరుశనగ పంటలు వేస్తారండి
ఉ మ్ మీరు వరి పండిస్తన్నారు కదా ఎలా పండిస్తారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఉమ్ఆ అండి ఫస్ట్ దాని సీడ్స్ తీసుకొచ్చి నానబెట్టిన తర్వాత ఒక టూ డేస్ అలా నానబెట్టాలండి ఆ టైమ్ లో మార్నింగ్ మొత్తం ట్రాక్టర్తో ధునీ మొత్తం నీట్గా తయారు చేసుకొని తర్వాత ఆ విత్తనాల్ని ఒకచోట చల్లుకోవాలండి వాడిలో తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత అవి కొంచెం మొక్కలా చిన్న మొక్కలాగా మారుతాయి పాడిని పికి తర్వాత దూరం దూరం అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నాటుతారు
హ్మ్
అంతేండి తర్వాత వాటికి మందులు అవి టయానికి ఇస్తూ మంచి వాటర్ ఫెసిలిటీ ఉండాలి చాలా వాటర్ అవసరం అవుతది
హుమ్
ఇంకా మధ్యలో కలుపు తీస్తారు ఇంకా అలా ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక మనం ఇంకా మళీ కోస్తాం అనగా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు వాటర్ స్టార్ట్ చేసేస్తారు మొత్తం ఎండిపోయిన తర్వాత మ్యాక్సిమం మా మిషనతోనే కోసు తరు ఇంకా ఈ మధ్య ముందు మ్యాన్ ఫోర్స్ వాడే వారు ఇప్పుడైతే మొత్తం మొత్తం మిషన్ లో యూజ్ చేస్తున్నారు కట్ చేస్తారు దాంట్లోనే వడ్లు సపరేట్ గా తర్వాత గడ్డి సపరేట్ గా వస్తది ఇంకా వడ్లన్ని ఇంటికి తీసుకెళ్తారా
హుమ్
కొంతమంది ఆ గడ్డని ఇంటికి తీసుకెళ్లి ఆవులకి వాడుకుంటారు కొంతమంది అక్కడే వదిలేసి దాన్నే మరీ ఎరువుగా అట్లే తయారు చేస్తారు
హుమ్ మీరు వాటిని అమ్ముకు అమ్ముతారా మీరే తింటారండి
ఎట్లనా జరగచ్చండి అంటే ఆ సీజన్ పట్టి అప్పుడు ఇంట్లో ఉన్న బి బియ్యం బట్టి
ఇంకా ఏం పంటలు పెడతరు
వేరు శనగా తెలిదా అండి
హ్మ్
హ్మ్
సమ్మర్ అనగానే మీకు గుర్తొచ్చే ఏంటండి
సమ్మర్ అనగానే గుర్తుకొచ్చేది సమ్మరే అండి వేడిగా ఉంటది చాన క్లైమేట్
హాల్డేస్ గుర్తురావా
అంటే ఆ స్టేజు దాటిపోయామండి ఇప్పుడు
అవునా మామిడి పళ్ళు గుర్తోస్తా
మామిడిపళ్ళు గుర్తొస్తాయండి అన్నీ వస్తుంటాయండి సడన్గా సమ్మర్ అంటే ఎది ఎది వంటే సమ్మర్ అంటే ఇంకా ఎండ గుర్తొస్తుందండి వేడి ఎక్కువ ఉంటది ఈ ప్రాంతంలో
హుమ్
మీకేం గుర్తొస్తాదండి
మామిడి పళ్ళు గుర్తొస్తాయిండి నేరేడి పళ్ళు గుర్తొస్తాయి సమ్మర్ హాలీడేస్ ఆఫ్ డే స్కూల్స్ అవన్నీ గుర్తుస్తాయని ఇంకా
మీరేం పంటలు వేస్తుంటరు
మేము మొక్కజొన్న వేస్తమండి అదీ సమ్మర్ మధ్యలో కాదు స్ స్టార్టింగ్ ఇ మార్చికిి అలా పంట తీసేలాగా వేస్తుంటమండి డిసెంబర్ అలా వేస్తాము మార్చ్ కంతా వచ్చేస్తది మళ్ళీ ఆ టూ మంత్స్ ఇవే ఏమి ఏమండి వాటర్ ప్రాబ్లం వల్ల
ఎన్ని మంత్స్ ఉంటాదండి క్రాప్
ఫోర్ మంత్స్ అండి
ఫోర్ మంత్స్ మోత్తాం కంప్లీట్ అయిపో
ఆ కంప్లీట్ అయిపోతదండి వర్షాకాలంలో వరి వేస్తామండి
ఒకే మీరు చేస్తుంటార పొలం పండ్లు
ఏదో అప్పుడపుడండి
ఉ
అప్పు వెళ్త మీరు చేస్తారా అండి హలో
ఆ చెప్పండి
మీరు చేస్తుంటారా
హ్మ్మ్ చేస్తుంటా అండి
హ
ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా చేస్తుంటాము వేరే దగ్గర ఉన్నప్పుడు ఊల్పోతారుే కదా
ఇష్టమా అండి మీకు వ్యవసాయం చేయడం
ఇష్టమే అండి
ఆ
హ మీ సైడ్ ఎండ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా
ఆ ఎక్కువగానే ఉందండి ఒక థర్టీ డిగ్రీస్ అలా ఉందండి ఇప్పుడు
హ
ఉ
ఈ కాలం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మంచిది అంటారండి హెల్త్ కీ
హెల్త్ హా వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ మిలన్ అలా ఎండ కి ఏమన్నా వర్క్స్ ఉంటే బిఫోర్ టెన్ ఆఫ్టర్ ఫోరు అలా చేసుకోవడం మంచిదండి ముందుకి పోవడం కంటే
అవునండి
ఇప్పుడు వడ దెబ్బలు అనేటివి ఉంటాయి కదండి వాటి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి
హాలిడేస్ అంటున్నారు కాబట్టి పిల్లలు బయటకి వెళ్తుంటారు కదా వాళ్ళ సేఫ్టీ ఎలా చూసుకుంటారు
వెళ్ళనీయం అండి
మనం ఎంతో చెప్పిన కదా ఆడుకోవడానికి వెతుంటారు అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు లేకపోతే ఏం
ఎండ ఉన్న చోటుకి వెళ్ళకండి నీడ ఉన్న చోటు ఆడుకోండి అని చెప్త చెప్తామండీ
హ
చెప్ లైక్ చెప్పులు వేసుకోకుండా వెళ్తే కాళ్ళు హీట్ అయి బాడీ వేడి చేస్తారు కదండి ఓ చెప్పులు వేసి పంపియడం వాళ్ళకి స్విమ్మింగ్కి తీసుకెళ్ళడం సనలు చేస్తారండీ మీరు వెళ్తుంటారండి స్విమ్మింగ్ కి సమ్మర్ లో ఉ
అ మీర వెళ్తూ ఉంటారా
లేదండి ఎప్పుడు
హ
ఒక రెండు సార్లు అంతే అండి
హూ
డీహైడ్రేట్ అవ్వకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఏమన్నా తెలుసా అండి మీకీ
లే అండి నాకు అంత పర్టికులర్గా ఏం తెలియదు మంచిగా వాటర్ తీసుకోవాలి ఇంకా ఫ్రూట్స్ వాటరీ ఫ్రూట్స్ వాటర్ మిలన్ మస్క్ మిలన్ అలాంటివి తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను
హ
పజంకా ఇంట్లో కాఫీ టీలకు చాలా మంది అలవాటు పడింటారు వాళ్ళు వాట్ ప్లేస్ లో ఏవైనా చక్కెర నీళ్ళు అలాంటివి తాగడం బెటర్ అని అనుకున్నాను
హూం మా సైడు రా గంజి తాగుతారండి
ఓకే అండి
హూ
తాగండి పర్లేదు
హు
హెల్త్ కు మంచిదే
హుం ఇంకా కోకోనట్ వాటర్ తాగుతుంటారా మీరు
ఎప్పుడో అండి అవైలబులిటి తక్కువ
హుమ్
కాస్ట్ ఎక్కువ ఉంటది కదా
హ్మ్
హ్మ్
చాలా థ్యాంక్స్ అండీ మొత్తం మీ సమ్మర్ విషయం వెదర్ ది వెదర్ ర్ రిపోర్ట్ అంతా పంచుతున్నందుకు
థ్యాంక్ యూ
ధన్యవాదాలు